ఎలా ఉన్నారండి
బాగున్నారు మీరెలా ఉన్నారండి
బాగున్నానండి వాయిస్ బ్రేక్ అవుతాయిందండి
ఇప్పుడు వస్తుందా
వస్తుందండి మరి బ్రేక్ఫాస్ట్ చేసారాండి
ఆ చె చేశాను మీరేం చేశారు
చపాతి చేసా
అచ్చా అవునా
ఇంకా మీరు ఏం తిన్నారు
ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఓన్లీ టీ తాగి ఉన్నాను
ఎంత సేపండి మార్నింగ్ చెపోతే కదాండి టీ నైన్ ఓ క్లాక్ లాస్ట్ టైమ్ టీ
ఆ నేన్ తినను టీ తాగితే
ఆహా మరి తాతినంక తాగాలి అట్లయితే
అది కాదండి నాతోని
ఆహ అంత అలవాటు అన
ఆ అట్లని అలవాట అయింది ఇంకా మీ ఫ్యామిలీలో ఎవరైనా బర్త్డేస్ ఉన్నాయా అండి
ఫ్యామిలీస్ లో ఎవరు బర్డేస్లు ఇవ్వండి
లెవ్వా అచ్చా ఇప్పుడు మీ అ బర్త్ డే అంటే ఎదా సెలబ్రేట్ చేస్తారు డెకరేషన్స్
మేమైతే బాగా జరుపుకోండి బ అవదు ఇప్పుడు అన్నీ రెడీమేడ్స్ దొరుకుతున్నాయి కాదండి దాని తోనే చేస్తాం
ఒక్కసారి చెప్తారా ఎలా చేస్తారు
అ డెకరేషన్ అండి ఇప్పుడైతే మొత్తం రేట్ డిమాండ్ దొరుకుతుందిగా ఇప్పుడు నేమ్స్ ఉన్ కాదు అది తెచ్చుకుంటాం బెలూన్స్ తెచ్చుకుంటాం ఇంకా కేకు
అచ్చ
ఇంకా రకరకాల ఫ్లావర్స్ తీసుకుం డెకరేట్ చేస్తాం
అచ్చా అచ్చా మీ దగ్గర కేక్ రేటులు బాగుంటాయా అండి
అవునండి ఎలా మీరు ఎలా ఫ్లేవర్ ఎలా చేసుకుంటే ఎలా మీరు ఆర్డర్ ఇచ్చిన అండి డిజైన్ ఇచ్చిన దాన్ని బట్టి ప్రైజ్ ఉంటది
మెయిన్ గా అయితే డిజైన్ బట్టి ప్రైజ్ ఉంటది అవునండి
కేక్స్ బాగుంటాయా అక్కడ అచ్చ మీకు కూల్ కేక హాట్ కేక ఇష్టం మీకు ఏ కేక్ ఇష్టం కూల్ కేక అచ్చ ఏ ఫ్లేవర్ అండి
చాక్లేెట్ ఇంకా
ఆ
బటర్ స్కాచ్
ఉహు అక్కడ వాతావరణం ఎట్లా ఉన్నదండి
ఇక్కడైతే ఇవాళ బా వర్షం రావట్లేదు బాగా ఎండగా ఉంది ఇంకా వేడిగా కూడా ఉంది
అచ్చ అచ్చ ఇంకా ఏం ప్రిపేర్ చేస్తున్నారు మరి ఆఫ్టర్నూన్
ఆఫ్టర్నూన్ అండి మార్నింగే మేము రెండు రెండు మూడు కర్రీలు చేసాం ఆఫ్టర్నూన్ కూడా అయితాయని అది అదే
అచ్చ అచ్చ ఇంకా ఎప్పుడు ఎప్ వేదరా మా సై సైడ్ కొంచెం క్లౌడీ క్లౌడీగా ఉన్నదండి
హు
వర్షం పడుతుందే అట్లాగా అట్లా
ఉహు మీరు ఏం బాగా చేస్తారండి వంటలో
నేను చేయనండి నాకు రాదు వంట చేయడం
మెల్ మేకర్ మీరు బాగా చేస్తారని విన్నాను
అవును కొంచం కొంచం
చెప్పగలరా ఎలా చేస్తారో మీరు
ఏ రెసిపీ
సోయా జంక్స్ మిల్ మేకర్ మిల్ మేకర్ అండి
మిల్మేకర ఫస్ట్ నేను ఆనియన్ కట్ చేసుకుంటాను
ఉ చేసుకొని
మనం కట్ చేసుకుంటాను దాని తర్వాత ఆయిల్ వేస్తా
ఓకే
ఆయిల్ వేసినంక అది వే అయినంక నేను ఆనియన్ వేస్తాను
ఆనియన్ ఆ సరే అండి దా
ఆనియన్ వేసి
మసాలాస్ ఏమనా వేస్తారండి వేరేటి
ఎయ్యను
ఓకే దాని తర్వాత
ఆ బ్రౌన్ కొంచెం బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేస్తా దాని తర్వాత దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను
జింజర్ గార్లిక్ పేస్ట్ ఆ అండి
ఆ దాని తర్వాత టర్మరిక్ వేస్తాను
ఓకే ఇంకా
టర్మరిక్ వేసినంక రెడ్ చిల్లీ పౌడర్ వేస్తా అది మొత్తం ఆ మొత్తం వేసినంక ఫ్రై చేస్తా
సాల్ట్ ఎయ్యారా అండి మరి మీరు
సాల్ట్ ఆ సాల్ట్ లాస్ట్ లో వేస్తా మిల్ మీకర్ వేసినంక ఫ్రై చేసినంక సాల్ట్ ఏస్తా సాల్ట్ ఏస్ మళ్ళీ ఫ్రై చేస్తా అంతే
హ్మ్మ్ మరి సోయా జంక్స్ ఎప్పుడు నాన్న పెట్టుకోవాలండి ఎలా నాన్నపెడతారు ఎన్నిసేపు నాన్లా పెట్టాలే.
ఎం ఆ ఆ ఒక ఫిఫ్టీను ట్వంటీ మినిట్స్ పెట్టాలే ఆ హలో వస్తుందా అండి వాయిస్ హ్మ్మ్ ట్వంటీ మినిట్స్ ట్స్ నాన పెడతాను ట్వంటీ మినిట్స్ నాన పెడతాను
హ్మ్మ్
ఇంకా మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళారా అండి
బయట ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళలేదండి బయట ఎప్పటికైతే వెళ్ళలేదండి బాగా రోజులయితుంది సమ్మర్ కూడా పోయింది గానీ ఎటు వేలేలే పండుగలు కూడా పోయింది గానీ ఎటు వేలలే ఇంకా.
ఆ
హలో వాయిస్ వస్తుందా అండి హలో
పానిపూరు ఐస్ క్రీమ్ హలో
ఆ వస్తుంద అండి వాయిస్ నీ వాయిస్ రావట్లే మీ మీది కూడా రావట్లే అండి హ్మ్మ్ అంటే బయట అంటే నేను అలా జర్నీలో అలా వెళ్ళారా బయట ఆ మొన్ననే ఆ తిన్నాము మేము మా పిల్లల తోటి మొన్ననే పోయి వచ్చినమండి పానీపూరి తిన్నాం పానీ
ఐస్ క్రీమ్ లో ఏ ఫ్లేవర్ తిన్నారండి
ఐస్ క్రీమ్ లో చాక్లెట్ తిన్నాం అండి ఇంకా కుల్ఫీ కూడా తిన్నాం
చాక్లేట్ ఫెరా చా
హ్మ్మ్ ఇంకా మీకు ఏమి ఇష్టం అండి మీకు పానీపూరీ ఇష్టమా అండి హలో హలో హలో వాయిస్ వస్తుందా అండి హలో హలో వాయిసు వస్తుందా అండి
ాడి మేర్ ఎప్పుడైనా
ఆ మేము రంజాన్ లో చేసామండి ఇంకా చెయ్యలేది
చ్చా చ్చా ఆ ఏం తీసుకున్నారు మరి డ్రెస్ మోడల్
పాకిస్తాని అండి
అచ్చ అచ్చ ఓకే
మీకీ ఏ ఇష్టం అండి కోల్డ్ డ్రింక్స్ లు ఇంకా ఐస్ క్రీమ్స్ లు ఇంకా బేకరీ ఐటెమ్స్ లో
ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అంటే బ్లాక్ కరెంట్ ఇష్టం
మ్హ్ హ్
కూల్ డ్రింక్స్ లో స్మూదీ
మ్హ్ బేకరీ ఐటెమ్స్ లో ఏం తింటారు
బేకరీ ఐటమ్స్ లో నేను చికెన్ రోల్ ఎగ్ పఫ్ కర్రీపఫ్ అన్ని తింటాను
మ్హ్ అంటే బేకరీ అన్ని ఐటమ్స్ ఇస్టం అనమాట
అవునా
ఇంట్లో చేసారాండి ఏమైనా బేకరీ ఐటమ్స్
చేయాలె చేయాలేదని
ఇంకా చైనీస్ ఫూడ్ లో అండి
చైనీస్ ఫుడ్ లో నేను నూడిల్స్ పాస్తా చేస్తాను
మ్
అ
ఇంకా చేయడం ఒచ్చా అండి మీకు చైనీస్ ఐటమ్స్
ఉం మీరు హైదరాబాద్ షాపింగ్ మంచిగుంటదా అంటే హైదరాబాద్ లో
ఆనండి మంచిగుంటది
అంటే రేట్స్ బా క్ నార్మల్ ఉంటయా హై రేంజ్ లో ఉంటయా
ఇప్పుడైతే అన్ని రేట్లు బాగానే ఉన్నాయి కదండి ఈ సైడ్ కూడా ఆ సైడ్ అన్ని సైడ్లు గూడా ఇప్పుడు పెరిగిపోయినయి ఫస్ట్ నార్మల్ గ ఉండే ఇప్పుడైతే అందరూ వెళ్తున్నారు గదా అందరికి తెలిసి రు అప్పుడైతే కొందమంది
ఎక్కడ నుంచి చాపింగ్ చేసారు అడిగితే వాళ్ళు అందరు హై హైదరాబాద్ నుంచి ఏమో నేను అడుగుతాను అడుగుతున్నా మరి అక్కడ రేట్స్ నార్మల్ ఉంటాయా ఏమో
మ్ అదే ఇప్పుడు అందరిక తెలిసు కదా అండి ఇప్పుడు అందు దాని కోసం రేట్లు పెరిగేస్ తాయి మొత్తం సరే అండి
సరే సరే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు
ధన్యవాద